హలో హలో ఆ బాగున్నాం మీరు బాగున్నరా
ఆ బాగున్నం ఏం జేస్తున్నారు
ఏం లేదు వంటిగనే ఛాయ్ వెట్కున్నం తాగాం ఇట్లాకూర్చుని ముచ్చట వెడ్తునం
తిన్నారా
ఆ తిన్నాం మీరు
ఆ తిన్నాం ఈరోజేంటి స్పెషల్
ఏం లేదు ఈరోజు పప్పుచారు జేసాం
ఔనా.
ఊమ్ మీరు.
ఆ మేమ్ టమాటా యేష్నం.
ఊహు ఏం జేస్తుందది.
ఇగ ఏం లేదు ఇక్కడ గుడి దగ్గర శివుణ్ణి కడుతున్నారు అయితే సూడానికి వచ్ నం
ఆహా ఎ య
అ ఇక్కడా శివరాత్రి జాత్ శివరాత్రి రోజిక్కడా శివ్డి జాత్ర జరుగుతాదై తే చిన్న విగ్రహమున్నది.
ఆ.
ఐతే పక్కకి పెద్దద్ గడ్తున్నారు అంటే చాలా మందొస్తర్ గదా జాతరకి సోపు ఆ శివరాత్రై పెయి్ందిగద శివ్ శివరాత్రికే ఉంటాది జాత్ర.
ఊహు చా బాగమొందొస్తారేమో అక్కడికి
ఔనవ్ను చాలా మందొస్తార్.
ఊమ్హు ఐపొయ్ంద మరి కట్టడం.
ఏ లేదు ఇప్పుడే గడుతున్నారు ఎట్లా సెట్టింగ్స్ జరుగుతున్నాయని అచ్చినామన్నాట చూడడానికి.
ఓహో
ఆ ఇక్కడ బాలేశం జాతర జరుగుతాది శివ్డు అంటె రెండు గల్
ప్రతి ఇయరెళ్తారేమో మీరు జాతరకి అనుకుంట కద.
గర్నే గాబట్టి యెళ్తాం.
ఊమ్.
ఉన్నయా శివరాత్రి రోజు జాతర్లు.
అహా ఉండయ్. ఉండవ్ మీ సైడ్ ఓన్లీ ఆ చేస్కుంటామ్ ల్యారముంటాము.
ఔనా. ఔనా మేమ్ గూడా పూజల్ జేస్కుంటాం టెంపుల్సెకెళ్తాం. నిలారమ్ ఉంటాం.
ఊమ్హు.
ఎట్లా దీస్తర్ మీదాంట్ల
అవ్ అంటే మేమ్ టెంపుల్సెళ్ళి ఉమ్ నిలా టెంపుల్సెళ్తాం మొక్కుకుంటాం అ రోజు శివరాత్రికి నిలారముంటామ్ గదా. నిలారముండి. మాల్లింటికాడా తెల్లారి ఇంటికాడ ఉహు శుద్ధి జేసి మళ్ళీ నైవేద్యాలు వండి మళ్ళీ ఒక్కపొద్దూ విడుస్తామట్ల.
ఆ ఔనా మా చై మా సైడూ ఈరోజు ఒక్కపొద్దుం దంటె రేప్పొద్దునిడవాలి ఈ రోజ్ శివరాత్రి ఐతే ఆ ఔను రేప్పొద్దున్న ఇడుస్ తం టెంపుల్కెళ్తాం శివ్డికి పూజ జేస్తం. జాతర జరుగుతది సాయంత్రం ఓ జాత్రకెళ్తామన్నట్టు.
హొ.
ప్రశాంతంగా ఉంటాదన్నటు ఆ రోజ్ ఇకడ విలేజ్లా
అ
అంటే శివుడ్ దగ్గరకి అందరస్తార్ గదా
ఉమ్ మ్ ఔను. మ సైడుండదు మ సైడ్ సమ్మక్క సారక్క రోజూ అంటే ఓన్లి మ ఊళ్లో జాతరజేస్తరు అది గుడ చాలా పెద్దగుంట్ టదందరొస్తరు. మ్
ఇక్కడ ఈ గుడి కి బా విసిస్త విశిష్టటు ఉన్నది, నమ్మకం కూడా ఉన్నది అందరి కాబట్టి మ్ ప్రతి ఇయర్ చేయాల్సింది అందరు చాలా మంది వస్తారు జాతర పెద్ద జరుగుతాయి, రథం గుంజుతారు.
ఆహ్
మ్ రధం నీ అందరూ పట్టుకొని తీసుకెళ్ళి మళ్ళీ ఇస్తాం
ఓహో మ్ మా సైడ్ కూడా ప్రతిసారి మ సైడ్ కూడా ప్రతిసారి సమ్మక్క సారక్క జాతర చేస్తారు.
ఆ
మ్
అవునా ఇక్కడ మా దగ్గర కూడా సమ్మక్క సారక్క చేయిస్తారు. వరంగల్నే మొన్న ఎక్కడ ఇచ్చింది విడిలో
ఆహ్
మ్ చేస్తారు ఈ ఇక్కడ కూడా చాలా మంచిగా జరుగుతది. బెల్లం తోనే అవని ప్రసాదాలు ఇస్తారు.
గుడికి
ఆ బెల్లం ని ఇక బంగారం అంటారు. బెల్లంని బంగారం అని కూడా అంటారు ఇక్కడ సమ్మక్క సారక్క ది. మళ్ళా చీరలు దొరుకుతాయి కదా
అవును
అవి దొరికితే చాలా మంచిది అవి కట్టుకోవాలి అట్లా అని కూడా అంటారు. ఆ అవును
ఇప్పుడు సమ్మక్క సారక్క అయితే బంగారం అంటే మొక్కుకుంటారు. ఈ మొక్కు తీరుతే బంగారం అంటే ఇట్లా నైవేద్యంగా
చీరలు తీసుకొని వస్తారు. చాలా మంది కూడా నమ్మకం ఉంటది అన్నట్టు
మ్
మ్యా చాలా మంది వరంగల్ ఎల్తారు. అక్కడ సమ్మక్క సారక్క పెద్ద జాతర జరుగుతది కదా ఆ ఇంగ వందమంది కన్ఫామ్ హార్టబుల్ ఉంటది కాబట్టిగా మన ఇల్లు దగ్గరనే ఉంటారన్నమాట. ఆ ఇంకా ఎట్లా చేస్తారు మీ సైడ్? సమ్మక్క సారక్క జాతర
తే గంతే ఇగ అంతే ఇక ప్రతి గుడికి వెళ్లినట్టు వెళ్తాం మొక్కులు ఉన్న వాళ్ళు కోళ్ళని మేకల్ని ఇదే కొందరికి అమ్మవారు వస్తది అట్లా
మేమయితే ఒకరోజు ముందు ప్లాన్ చేస్కుంటం అన్నట్టు ఇది ఇచ్చయ్ చేయాలి ఇట్లా చేయాలి.
హుమ్
అట్లా అని ఒక రోజు ప్లాన్ చేసుకుంటాం. ఆ భోజనాలు పెట్టాలి అంత అంటే ఎక్కడెక్కడనుంచో వస్తారు కదా చిన్న గుడ అయినా కూడా పల్లటూర్ల నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకి పెట్టాలి కదా భోజనాలు సో మేం అద్దం మనీ కలెక్ట్ చేసి వాళ్ళకి భోజనాలు పెడతాం ఆ మళ్ళ అక్కడ టెంట్ వాటర్ అవన్నీ కూడా చూసుకుంటాం అన్నట్టు టు
మ్మ్
అక్కడ గద్దల్ దగ్గర ఏం గొడవ జరగకుండా ఆ అంతే మాకు ఇంట్లో లేదు కానీ మేము గుడికి ఎళ్ళి మొక్కుకుంటం అన్నమాట
ఓ అహ
మీకుందా
ఆహా లేదు మాకు
ఆ ఇక్కడ చాలా మంది కూడా చేస్తారు అన్నట్టు ఇంట్లో పిలుస్తారు పో మొకేసి అచ్చేతం
ఆ అంతే వారు చేస్తే మమ్మలి కూడా పిలుస్తారు మేము ఇంకెల్ అట్లన్న మాట
అవును శివరాత్రి రోజు కూడా మేము అక్కడికి ఇగా టెంపుల్ల్లోనే ఉండాల్సి ఒస్తంది ఎందుకంటే ఇగా ఇక్కడ ఊర్లో ఉన్నప్పుడు ఊరు వాళ్ళందరు వెళ్ళాలి కదా
అవునవును
పోవాలి ఇక్కడ్ ఎక్కడ ప్లేస్లలా అవి పెట్టుకుంటారు కదా బొమ్మల్ అమ్మడానికి అది ఏ ఏరియాల పెట్టుకోవాలి అవన్నీ కూడా చూసుకుంటాం మళ్ళీ పోలీసు వాళ్ళందరు వస్తారు ఇగా చెప్పుల్ ఇక్కడ వదలొద్దు అక్కడ వదలాలి ఇట్లా వెళ్లొద్దు అట్లా అని కన్స్ట్రక్షన్స్ చెప్తారన్నమాట ఆ అట్లా ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా వాళ్ళు చెప్తారు వాళ్ళకి సపోర్ట్గా కొంచం ఊరు వాళ్ళం ఉండాలి వాటి మేము కూడా ఉంటాం అక్కడ
ఉమ్మ్
ఓ అంటే ఇది గవర్నమెంట్ అయింది కదా
అవును
గవర్నమెంట్ టెంపుల్ అయిపోయింది ఇంకా ఇప్పుడు వాళ్ళే వచ్చి చూస్ కుంటున్నారు లేకపోతే ఇగా అందరు పోవాల్స వోచేది అక్కడ దొంగతనాలు జరిగేటి మనీ దేవుని ఉంటాయి కదా సో ఇప్పుడు అట్లా ఏం లేదు తాళం ఎసి పో పోతారు కొంతమంది పండుళ్ళు పూజ చేయడానికి ఆ రోజు చేస్తారు కదా ఎవరు ఒకరు అస్తారు కదా సో వాళ్ళు కూడా అక్కడ ఉంటారున్నమాట ఇ మా ఊర్లో అయితే అందరు శివరాత్రి వస్తుందంటే ఇగా ఎంతో ఎగ్సైట్మెంట్ తోన్ ఉం నా ఉంటారు ఎందుకంటే ఇగ జాత్రకి వెళ్ళాలి దేవున్ని మో కాలి అని ఎవరికైనా ఉంటది కదా ఎవరికైనా ఉంటాయ్ గదా అసలు జాతర స్టార్ట్ అయ్యేదే దాని అక్కడ్ నుంచి ఉమ్
మా ఊల్లో గూడా అంటే జాతర్ జరిగే అం టే మూడు రోజుల్ జరుగుతది సమ్మకా సారక్క జాతార మా ఊల్లో
ఊ
అయితే మూడు రోజులు అంటే ఇగ ఎవరికి ఇష్టమైన్ రోజు వాళ్ళు మొక్కుకుంటారు ఎల్తది
ఒ పాతది మన దగ్గరైతే ఇగ జాతరల్ జరుగుతాయి అన్నట్టు సామ్మక్క సారక అంటే నార్మల్ గా త్రీ డేస్ జరుగుతది వరంగల్లో నైన్ డేస్ జరుగుతది గదా ఇక్కడ శివరాత్రి రోజు త్రీ మూడు గుడులలో జరుగుతాయి ఇగ అందరు అటు వొయ్నోళ్ళు ఇటోస్తారు ఇటువోయినోళ్ళు అటోస్తారు గదా
ఊ
సో చాలా మంది అయితారు అన్నట్టు ఒక్క గుడికచ్చినా గూడా నియర్ నియర్ లోనే ఉంటాయి కాబట్టి ఇగ చూస్ వెళ్ళాలి అనిపిస్తది గదా ఎవరికైనా అట్లా చాలా మంది ఒస్తరు ముందు రాకపో ఇప్పుడే చాలా మంది ఒస్తారు
అ తాగార చాయి
ఆ తాగినం మీర్ తాగిల
ఆ తాగం
ఓకే అండి
ఆ ఓకే